బాగున్నావా
బాగున్నాను మీరు బాగున్నారా తిన్నాను మీరు తిన్నారా దీంట్లో వా అసినపల్ల హలో
ఆ తిన్నారా
డి మీర్ తిన్నారా
ఆ తిన్నాం ఏం చెస్తున్నారు
ఈ పూలు గడుతున్నానండి
అబ్బొ అవునులే సీజన్ తోటి ఎలా సీజన్ లోనే కట్టుకోవాలి
అవును మరి దొరకవు గదా ఆ మీక్ కి ఇష్టమా మల్లె పూలంటే
ఎవరికైన ఇష్ట ఉంటది కలిసున్నాక
అవు అవు అదేం రైట్ ఆ మీరేం చేస్తుంటారు ఎక్కడ ఎలా ఉంటారు
లేదు చదువుకుంటున్నా మీరేమి ఇంక జాబ్ చేస్తన్నారు
అవునండి జాబ్ చేస్త
ఆ నేమ్ సంపాదిస్తన్నారు
అవును సంపాదిస్తున్నాను కానీ వర్క్ ప్రజర్ మామూలుగానే వర్క్ నేర్చుకోవాలి స్టడీ ఎ స్టడీస్ లైఫే బాగుంటుంది జాబ్ లైఫ్ కన్నా ఉమ్
అందరికి అలానే ఉంటది కానీ తప్పదు
అంతే గదా న ఇంకేమండి
చెప్పాల్లా
ఏ ఎలా జరుగుతు అందరుూ బాగున్నారు ఎలా జరుగుతుంది మీ
అహ మాదేంముంటది పొద్దున్నేల లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు బుక్స్ ముంద పెట్టు కోవడమ్ ఇంకా ఇంటర్ టెన్త్ స్టూడెంట్స్ అది
అవునా హ బాగ కష్టపడండి మీకు ఫ్యూచర్ లో బాగా లైఫ్ ఉంటది
ఏముంటుందో వస్తుంది అని డ్యామ్ షూర్గా చెప్తే ఎట్లకోట్ల కష్టపడచ్చు
ఆ
వస్తుందో లేదో కూడ డౌట్
ఆ
హు
ఏదేమైన కష్టపడండి బాగున్నారు
హుమ్
ఇంకేమన ఎలా ఉంటుంది ఏదన్న
అంది మాదంత వేరే లే
మాదెమందండి రోటీ ను లేయడమా వెళ్ళడమా రావడమా తి నెడమా పనుకోవడమా అదే మీదే అంటే బాగ ప్రశాంతంగా చదువుకోవచ్చు బా
చదువుకోవడం ప్రశాంతత ఎక్కడ దొరుకుతది చదువులో ప్రశాంతత
చదవడం అంటే ముందుకి మీకు లైఫ్ ఇంక మంచిగా ఉంటుంది కదా
ఉంటు ఉంటుంది కానీ ఆ కరెక్ట్ే స్టడీస్ లైఫ్
ఆ
కానీ మనకి జాబ్ వస్తుంది అని గ్యారెంటీ ఇచ్చినప్పుడు స్టడీ లైఫ్ బెస్ట్
వస్తుంది కన్ఫామ్ గా వస్తుంది మనం గివ్ అప్ చేసుకోకుండా అట్లే ట్రై చేస్తుంటే వస్తూ ఉంటుంది జాబు ఒకసారి జాబ్ లైఫ్ లే చెప్పండి చెప్పండి
ఇంత ఎజ్ ఉన్న ఇంకా
మామూలే చదువుకోక టైం బ్యాడ్ ఉన్నప్పుడు అడగాల్సింది తప్పదు
ఒక్క రూపాయి సంపాదన లేదు మనకు చిన్నప్పటి నుంచి
ఊహు మామూలే ఒకసారి జాబ్ లైఫ్ లోకి జాయిన్ అయినంక వర్క్ ప్రెజర్ అంట టార్గెట్స్ లీడ్స్ అంట ఏదో ఒకటి ఉంటాయి అదే స్టడీస్ లైఫ్ అయితే చ చదువుతాం ఆ ప్రాక్ ప్రాక్టీస్ చేస్తాం అటెండ్ అవుతుంటాం రిపీట్ ఉంటుంది మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇంకాను హలో